ఆ వినిపిస్తుందా అండి హలో హలో
హలో
వినిపిస్తుందా అండి నా వాయిస్సు
అహ లేదు నేను ఫోన్ చేసినాను సెల్లు చేతిలో పెట్టుకొని మీ మీ గురించి ఆలోచించుకుంటా మర్చిపోయాము
దేనికి
మీర్ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నదన్నారు కదా అదే ఆలోచిస్తా ఉన్నానా ఏం ప్రిపేర్ అవుతుంద అని ఆ ఈ ఫోన్ మర్చిపోయినా
ఓహో ఏమ్ ప్రిపేర్ అయితా వన్ టు త్రీ ఫోర్
అవునా టైమ్ కుదురుతాందా మీకు
ఆ చదువుతా నాకు ఒక్కతే పాప కాబట్టి చదువుతా ప్రస్తుతానికి చదవట్ లేదు గాని ఉన్న వంట వన్ టూ త్రీ ఫోర్మ్ నాలుగు రాశాను ఫోర్ మిస్ అయిపోయింది ఒక ట్వం టీ మార్కులు మిస్ అయిపోయింది
అవునవును అదే ప్రాబ్లం మిస్ అవుతే ప్చ్ ఒక టూ త్రీ డేస్ మంత్స్ అంతా అప్సెట్
టూ త్రీ డేస్ కాదు ఆల్మోస్ట్ నేను వన్ ఇయర్ అయితుంది మళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయ క ఇక కొంచెం ఇగ ప్రైవేట్ జాబ్కు ట్రై చేసా అదే చేస్తున్నా వర్క్ ఫ్రమ్ హోము
ఓ
సో చూడాలి ఎందుకు అంటే ఇగ టైం అంతా దానికి పెడితే మళ్ళా తర్వాత ఒకవేళ దాన్ని అది రాకపోతే మళ్ళా టైం అంతా వేస్ట్ అయిపోతది ప్రైవేట్ జాబ్ కూడా ఎక్స్పీరియన్స్ లేదని తీసుకోరు గదా
అవునవును అవును
సో దాని వల్ల కొంచెం బ్రేక్ ఇచ్చి ఇట్‌సైడ్ వచ్చా
ఓకే ఓకే కానీ దాని మీద కొంచం ఎక్ క్కువ్ టైం సేండ్ చేస్తే ఫ్యూచర్ బాగుంటదేమో అన్నట్లంతే
కాద్ టైమ్ మనం ఎంత స్పెండ్ చేసినా కూడా లక్ కూడా ఉండాల గద
ఓ అదైతే నిజమే కానీ య ఉం ఉ కొంచెం హార్డ్ వర్క్ కూడా ఇంపార్టెంట్ లెండి
ఒకటే ఎజెండా కాదు గదా మనక్ ఏదైతేన్ మంచిగా మంచి శాలరీ ఒచ్చేది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఓకే ఇ గవర్నమెంట్ జాబే రావాలని కూర్చుంటే
టైమ్ వేస్ట్ అయిపోతది యే ఇంగ్ అంత
తయిపోతుది అన్నియిపోతుయ్ ప్రైవేట్ జాబ్ లో గూడ మంచి జాబులుంటయ్ ఊ మనం ఫ్లెక్సిబుల్ గా ఏసుకునేటివి
ఎ ఉంది కద మనకు నేను జాబ్ కురిపోయచ్చు ఏదన్నా దాన్లే కనిపిస్ సందు ఒగాళ రాకపోతే ఈ టైం కూడా వేస్ట్ అయిపోతుందేమోని అదొకట్ టెన్షన్ ఒస్ తే పర్లేదు కష్టపడినాక ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటినాక ర అదిఇంకా అప్పటి దాకా ట్రై చేయొచ్చు ఆ తర్వాత కూడా లేకపోతే ఇంక మనం ఇంకా త్రీ ఇయర్స్ అక్కడొక్కడొచ్చే స్టడీకి వా బిటెక్ అయిపోయినాక ఒక టూ త్రీ ఇయర్స్ వేస్ట్ అయింది నాకు అంతా దీన్లకెవేస్ట్ అవుతది కదా అన్నట్లు ఆలోచిస్తున్నట్టుంది
అదే ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ రాగా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసిథర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నువ్వు ఏ ప్రైవేట్ జాబ్ కు పోయినప్పుడు నీక్ ప్రై నీ కి ఎక్స్పీరియన్స్ లేదన్ ప్రైవేట్ జాబ్ గుడియ్
నౌవును అంటే నేన్ మా ఆయన్ క్ కి ప్రైవేట్ జాబ్ చేసేది ఇష్టం లేదు ఎంతే అంటే
మీరు ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ అయితే ఇబ్బంది ఏం లేదు ఫైనాన్షియల్ గా లేగలేప్
కాదు మా ఆయనకోచ్చిన్ శాలరీతోనే అంతే కానీ టెన్షన్స్ ఎక్కువుంటాయ్ ప్రైవేట్ జాబ్స్ అని పపమొద్దంటాడు నేన్ ఆల్రెడీ టెన్షన్ బడ్ తున్నాను నీకెందుకు అవన్నీను అంటడ్
అదే అందరు అలా ఉండరు గదా కొందరు ఖచ్చితంగా ఉన్ టరు జెన్సు జాబ్ చేయాలి అనే వాళ్ళు
అవునవును అందులో నాక్ ఇద్దరు పిల్లలా ఓ మా ఆయన కూడా పిల్లల్ ఇద్దరు అనకూడదులే మా ఆయన కలిపితే ముగ్గురు మా ఆయన క్కూడా అన్ని నేనే చెయ్యాల ఇందుకీ యే ఈ ముగ్గురికే అలసిపోతున్నావు లేవ్ అన్నట్లా వద్దు అంట్ ల్లడు చూస్తా నేనైతే ఉండలేను నాక్కూడ ఇన్కం లేకపోతే బోరే అన్నిటికీ వాళ్ళనే అడగాలంటే ఇబ్బంది గూడుంది
దే ఏదైనా వర్క్ ఫ్రమ్ నో హోమ్ లాంటివి చూసుకుంటే కొంచ్ ఫ్రం మేనేజేసుకోవచ్చు ఇగ మరి ఇ మనం ఇంట్లో పనులు చేసుకోవాలె బయటిక్ వెళ్ళాలె అల్లే అపన్ తీసుకొన్ రావాల అంటే డబ్బుల్ అయి మనమే టైడ్ అయిపోతాం
ఆవు అద్దుకేన్నేను
ఎష్ పెట్టాలె పిల్ల కన్ని జేస్ పెట్టాలే హస్బెండ్ కన్ని జేశ్ ప్పట్ల వాళ్ళక్ ఏజ్ చేసుకో చేయకపోయినా కూడా
ఊమ్ ఇబ్బందె
ఇబ్బందే అది జేయాలె ఇది జేయాలంటే మనకే ఓపికుండాలె అవన్నీ మేనేజ్ జేస్కో
సెకండ్ బేబీ టైమ్ లో రెస్ట్ లేదు అంటే థర్డ్ డే నుంచే ఇంకా పాప పుట్టిన థర్డ్ డే నుంచే నేనే చూసుకున్నాను అందుకని నారాలు కొంచెం వీక్ ఏదైనా కొంచెం వర్క్ చేసినా కాని చేతులు కాలు మెడనో పి అన్నీ వచ్చేస్తున్నాయి
అప్పుడు చాలా రెస్ట్ తీసుకోవాలి కదా మీరు ఎందుకు అట్లా వర్క్ చేసారు
షాప్ పెట్టుకుంటున్నా పెట్టుకుంటాను అన్న కూడా అందుకే అరుస్తున్నాడు స్ట్రెస్ గా అయ్యి హెల్త్ పాడ అయితే మళ్ళీ అది చాలా ఇబ్బంది అవుతంది కదా అని చూస్తే కూర్చొని గవర్నమెంట్ జాబ్కే ప్రిపేర్ అవ్వు అంటున్నాడు అదంత ఈజీ కాదు అనిపిస్తుంది నాకైతే
ఉమ్
మనకు అప్పుడు సింగిల్ గా ఉన్నప్పుడే రెయిం బౌల్ కూర్చొని చదివితేనే రాలేదు ఇప్పుడు ట్రై చేస్తే వస్తదా అన్నట్లు కొంచెం భయం
ఉమ్
ఇంకా మీరు అన్ని గుర్తున్నాయా మీకు గ్యాప్ ఇచ్చినా గానీ
దేనికి ఆహా గవర్నమెంట్ జాబ్ అంటా అంటే అన్నీ గుర్తు తున్నాయ కాదు కాని మనం దేని ఏం చదవాలి ఏంది అనేది అనేది తెలుసు అన్నమాట
ఊహు ఓకే ఓకే నేను అవన్నీ అర్థమటిక్ రీజనింగ్ అన్ని మ
అవసరం లేదు నా వరకు నేను చేసుకోగలుగుతా నా వరకు నేను
అవునా
ఎవ్వరి గైడెన్స్ అవసరం లేదు నేను చదువుకోగలుగుతా
ఓకే ఓకే చాలా బెటర్ అయితే మంచి హార్డ్ వర్కర్ అయితే
కూర్చున్నాం కదా ఒక మూడు నాలుగేళ్ళు కూర్చుండి చదివినం కాబట్టి ఉంటుంది మినిమమ్ ఏంటంటే బేసిక్ అయినా ఉంటుంది ఒక ఏ జాబ్కి ఎట్లా చదవాాలి ఏ సబ్జెక్ట్ ఎట్లా చదవాలినేది మినిమం బేసిక్ ఉంటది
నేను అర్థమెటిక్ రీజనింగ్ లో నాకు ఫుల్ మార్క్స్ వచ్చేటివి కానీ ఇప్పుడు నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ గ్యాప్ ఇవడం వలేమో నాకు మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతున్నానేమో అనిపిస్తుంది
ఆ అప్పుడప్పుడు టచ్ లోనే ఉండాలి మొత్తానికి వదిలే కూడదు బుక్స్
లేదు మా ఆయన పిల్లలు అది అదేమంటారు అతి జాగ్రత్త అంటారే ఆ టైప్ అనమాట బుక్కులు అస్సలు ఓపెన్ చేయనియడు ఆ బుక్ల కల్ చూస్త ఆ నిమిషంలో ఈ పిల్లలు ఏమని చేసుకుంటార అన్నట్ల భయం బుక్స్ అన్ని బ్యాగ్ కట్టేసి పైకి పెట్టే సారు
అంతే
ఇప్పుడు పిల్లలు స్కూల్ పోతుంటే ఇచ్చాడు తీసుకొని
ఓ ఓహో ఇప్పుడు అయిపోయింది పని ఇప్పుడు ఏం చదువుతావో చదువు ఆని
ఇక అంతేగా అంటే మా పిల్లలు కూడా కొంచెం అల్లరేలే భయం ఏ వైరుఉండే చోటుకుపోతారో ఏ వాటర్ ఉండే చోటుకు పోతారు అన్నట్లు మా ఆయన పైకి ఎక్కేది అట్లా చాలా అలర్లే
ఉమ్ పిల్లలు అంటూ ఉంటారు ఉంటరు గాని అన్ని పనులు చేసుకోవాలి పనులు అన్నీ అయిపోయినాక మీరు చ చెయ్యరు ఏం చేస్తారో అని అది కరెక్ట్ కాదు కదా
అవునవును
మనకి ఇచ్చే టైం మనకు ఉండాలి ఏది ఏది కొంచెం డిస్టర్బ్ అయినా కూడా మనం ముందు చేసింది అంతా వేస్ట్ అయిపోతది
అంటే ఈ పాపని ఇంత జాగ్రత్తగా తీస్ మూడు సార్లు బుర్రు పగలు కొట్టుకనింది తెలుసా తలకి పైన రెండు చోట్ల మోహం మీద ఒకచోటు ఇంత జాగ్రత్తగా తీసుకున్నా ఆ తగులుతాయి అందుకు మా ఆయనకు భయం మా పాపని ఎంత కళ్ళు మూసుకుని తీరిసే లోపు లే ఏదో కలర్ పని చేసేస్తుంది
అవునా
అంటే మాటలో చెప్పకూడదు అంత అల్లరి ఆపిల్ల
ఉహు
ఇప్పుడు
అంట పెద్ద పెరుగుతా అంటే సెట్ అయిపోతారులేండి
బానే సెట్ అవుతది అనిపిస్తుంది నాకేమో స్కూల్ కు బానే పోతంది మీ పిల్ల ఎళ్తుందా స్కూల్కి
ఆ పాప వెళ్ళింది వెళ్ళింది
ఎ క్లాసు
సిక్స్త్ క్లాసు ఆ సిక్స్త్ క్లాస్ పాపే అల్లరి ఆ
ఒకే
సిక్స్త్ క్లాస్ పాపే అల్లరి
మీరు ఆ పాప ఒకటే చాలనుకున్నారా
ఆ ఇ ప్రస్తుతానినికి ఐతే అట్లనే ఉన్నది పరిస్థితి
ఆ లేదు మేము అట్లనే అనుకున్నాము ఒక్కే చాలు అనుకున్నాము అంటే అమ్మాయి చాలా తులుగున్నింది కానీ ఫోర్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్కు మేమో ఈ పాప పుట్టింది ఒకరు చాలు అనుకున్నాము ఆపరేషన్ కూడా చేయించుకుందాం అనుకున్నామా డాక్టర్స్ ఒ వద్దమ్మా ఒక్కరే కష్టము ఇంకొరికి అయినాక కావాలంటే చూడండి అన్నారు ఒకేళ అంతగాల అంటే టెన్ ఇయర్స్ తర్వాత చేస్తామన్నారు పాపాకు టెన్ ఇయర్స్ వచ్చినక వాళ్ళని కాదనకూడదు అనుకొని పాపని పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆ పాపని ఎందుకు వద్దనుకోనింటే ఎంత ఇబ్బంది పడే వాళ్ళు అనిపిస్ అంత అలవాటు పడిపోయింది ఆ పిల్ల
ఆ
అసలు దేవుడు నిజంగా అదొక అద్భుతం అనుకో వద్దనుకున్న కూడా ఇచ్చిన వాళ్ళు అల్ల రె
ఆ ఉంటది అల్లరి ఉంటది చిన్న వాళ్ళకి అల్లరి ఎక్కువనే ఉంటది
ఆ మేము రోజు రాత్రి అయితే పాప కల్ళ చూసుకున్న అదే అనుకుంటాం
ఆహా ఆ
ఇంకా ఏం చేస్తున్నారు
చెప్పాల మీరే
ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ పాపని అంటే చిన్న పా అంటె సిక్స్త్ క్లాస్ అన్నా కూడా వర్క్ చేసే అనా కానీ వాళ్ళకి ఫుడ్డు ట్యూషన్ కి అన్నిటికి
ఆ చెప్పండ్
పిల్లల్ పిలుచుకొచ్చేది వదిలేది ఫుడ్
అట్లెం అట్లెం లేదు మార్నింగు వంట చేసి పంపించినము అంటే మళ్ళీ ఈవినింగ్ ఫైకోస్ స్తరు వ్యాన్ లో వెళ్తారు తీసుకురావడం తీసుకపోవడం ఏమి ఉండదు
అవున
ఉమ్ ఇగ కొంచెం ట్ల లెవెన్ ఇయర్స్ అంటే పాప పెద్దదే కదా వస్తది కూర్చుంటది ఏమల ఆ ఈవనింగ్ వరకు ఏమన్నథిని తాగి తన హోంవర్క్ తను చేసుకుంటది నేను చూస్త ఒకసారి అళ్ళ నా పనులు నేను చేసుకుంట అంత కొంచెం పెద్ద పెద్ద పాపే కదా లెవెన్ ఇయర్స్
అవును మీ పిల్ల ఏ స్కూలు
ఇక్కడ వాగ్దేవి అని
అవు అక్కడ చైతన్య స్కూలుంద
లేదులేద్
కానీ మీ క్వశ్చన్ తెలుసా గవర్నమెంట్ సీట్లు ప్రతి స్కూల్కి కొన్ని ఇచ్చింటరు
ఉమ్
ఆ ఎగ్జా ఆ కొన్నిటికి అప్లై చేస్తనే వస్తాయి
ఉహు
ఆల్మోస్ట్వాళ్ళదింటర్ అయిపోదాకా ఫ్రీనే జిస్తబ్ ఆ ఆ ప్రతి స్కూలోనే ఫ్రీ సిట్ అది నాకు తెలీదు ఇ ఎట్లయిందంటే ఇప్పుడు మేము ఇక్కడ ఒక విలేజ్ లో ఉంటాము మేక్చువల్గా ఆ స్కూల్స్ ఉండేదంతా తాలూకా అక్కడ రెం రెంట్లు ఎక్కువ అని పక్కన విలేజ్లో ఉంటాం మేము ఈ విలేజ్ లో ఉండే వాళ్ళకి ఫిఫ్టీ మెంబర్స్ ఫ్రీ సీట్లేదు తెలు సార్ ఫిఫ్టీ ఫైవ్ జీరో మనకు నాకు తెలియక నేను అప్లై చేయలేదు వాళ్ళు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్స్ మినిమం టెన్ అట్లున్నయి
ఉహు
ఆ స్కూల్స్ ప్రతి స్కూల్ల్లోనే ఇన్ని ప్రైవేట్ సిల్స్ అన్ని ఉంటయంట ఆ ఇట్లే ఫ్రీగా ఇచ్చేసి ఇట్లనే వాళ్ళ అందరికీ వచ్చినయి తెలుసా చైతన్య స్కూల్ల్లో కూడా
మంచిదే కదా నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి అట్ల మీరు కూడా
ట్రై చేయాలి అంటే మనకు ఐడియా లేదు కదా మీకుడు చప్
అదే ఫస్ట్ దాని గురించి దాని గురించి ఆలోచ కనీక్కడ అంతగానం తెలీదు గానీ మీకు అక్కడ తెలుసు కాబట్ అయితే అక్కడ ఆ ఉ ఉపయోగం ఉన్నది కాబట్టి
స్కూల్ స్టార్ట్ అయితయినగా తన్ కాను అట్ల ఏదో వదులుతారంట గవర్నమెంట్వీ అందులో అప్లై చేయల్ల అని చెప్పినరు వాళ్ళు అందరప్లై చేశారు నాకు అప్పడికే అయిపోయిండింది ఏమంటే నాకు తెలిసె టయానికి
ఉమ్
ఆ ఇంకోకటుంది చైతన్య స్కూల్స్ వాళ్ళు ఎగ్జామ్ పెడతారు అంటే బయట స్కూల్స్ వాళ్ళు కూడా రాయొచ్చు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే టోటల్ ఫీజ్ అంతా ఫ్రీ ఇంటర్ కి హైదరాబాద్ లో మొత్తం నీ యానీట్ కి ప్రిపేర్ అయితాయే అవన్నీ కూడా ఫ్రీనే ఇంటర్ దాకా వాళ్ళే అంతా చూసుకుంటారు ఉమ్ అట్లు కుడి చూడండి మీ పాప్స్కళ్ ఇంటెలిజెంట్ అవుతాయ్ అని చెప్తున్నా
ఆ ఆ చూడాలి చూడాలి అదే మనకు ఎవరన్న చెప్తే తెలుస్తది లేకపోతే ప్రత్యేకంగా పోయి తెలుసుకోవాలి థ్యాంక్ యూ
అ